హలో హలో
ఆ ఏం చేస్తులండి
ఏం లేదండి మీరు కాల్ చేస్తున్నారని చేస్తారు కదా అనుకుంటుంటే మీరు చేస్తాలే అనేసి నేనే చేశాను.
అవునా నేను చూస్తున్నా అంటే ఇంత ముందుకు ఎన్నిసార్లు మాట్లాడినాము అద అనేది చూస్తున్నా అంతలో మీరు వసార తిన్నారా
ఆ తిన్నమన్ మీరు తిన్నారా.
ఆ తిన్నామండి ఏం ఏం చేసారు వంట
ఆ ఈరోజు పప్పును షార్ చేసామండి
అ ఉ అందరు పప్పు చార్లె అంటుళు ఎవరిని అడిగిన
ఇప్పుడ్ ఎండక్ గలం కాబట్టి అది ఫేమస్ అన్నట్టు ఊ
నేను ఇవాళ నాకు కూడా అందరటంటే చార్ తినబుద్ధితుందని నేను ఇవాళ కోడుగుడ్డు చార్ చేసుకున్నా.
అవునా తిన్నార మరి ఆ చేస్తామండి అంగన్బల్లో క్స్ వస్తాయి కదా ఊకే వేసుకుంటూ ఉంటాం అంటే బయట కొనుడు కాకుండా కూడా అంగనబల్లో వస్తాయి చాలా మాకు
అవును. మీకి ఇద్దరు పిల్లల అయ్యి రా
ఉ ఊ మీకు వస్ ఆ ఇద్దరి వస్తాయి వస్తాయి ముప్పై రెండు వస్తాయ్
హమ్
మీకొస్తాయ అంగను బెల్లా
ఓ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వచ్చేది. కాని ఇప్పుడు మేము వేరే దగ్గరకి వచ్చినాం అండి అ అక్కడ ఇస్తలేరు. ఈ వాళ్ళు రోజు వచ్చి మధ్యాహ్నం తిని పోండి అని అంటాళ్లు. ఒక్క కోడిగుడ్డు కోసం ఆడదక్కపోయి తినాలన్నా.
ఆహా
అని ఇగా నేను ఏం వెళ్తలేను
అవునా అంగన్ బడి అంటే అది కామన్ ఇగ మాకు కూడా అప్పుడు అట్లే అన్నారు. కానీ ఇప్పుడు ఇంటికే ఇస్తాల్లు.
తెలిసిన వాళ్ళయితే అక్కడ తెలిసిన వాళ్ళయితే మనల్ని ఏమన్నారు అంటే ఎంగా మనోళ్లని సరి ఇక్కడ తెలివదు కదా అండి, మేము కొత్త ప్లేస్ కి వచ్చినం. కొత్త స్థలానికి వచ్చేసరికి ఇక్కడ రావాలే, చెయాలే అని డిమాండ్ గా మాట్లాడతాళ్ళు. ఈ ఇగ ఒక్కొ కోడి గుడ్డు కొడుకుని కోసం, బాబుని ఎత్తుకొని ఒక్కొ కిలోమీటర్ ఉంటంద దూరం, ఎత్తుకోని నడుచుకుంట పోయి తీసుకోని వచ్చేసరికి ఇబ్బంది అయితదని. అందుకే వెళ్తలేను ఉ ఏం చేస్తుళు మీ పిల్లలు.
నువే మా చిన్న పాప పండుకుంది, పెద్ద పాప ఆటాడతాంది.
ఉమ్
ఆ పడు పోనాడు మీ బాబు
పడుకోలేదు బ బయట ఆడుకుంటుండు నేను వేరే దగ్గరకు వచ్చినా ఆ బయట ఆడుకుంటుండు
హమ్ హమ్ ఆ పిల్లలు పండుకున్రా అచ్ చిన్న ఆమె వండ పెద్దా ఆడుతుంది
మీ మీరే చేసారా పప్పుచారు ఎవరు చేసారు
లేని నేనే చేశాను మా అత్త ఇట్లా పనికి వెళ్తారు ఈసారి వెట్టుకో లెండి కొంచెం పంలు బండి అన్ని అనేసి మామిడి కాయ పచ్చడి పెట్టుకోలేదు
అవునా మీకు చెట్లు ఏమన్నా ఉన్నాయా మామిడికాయలకు
మావిడి కాయాలంటే ఏంటి చెట్లు లెవ్వండి వేరే కాన్నె తెచ్చుకొని పచ్చడి పెట్టు
అవునా
హమ్
మీ అమ్మ వాళ్ళు పంపిస్తరా అండి పచ్చడ
ఆ పంపిస్తారండి
హమ్ మా కూడ పంపిస్తుంది మా అమ్మ వెట్టిందట పంపిస్తుంది డబ్ డబ్బ కొన్నదట డబ్బా గురించి నిన్న వీడియో కాల్ చేసి చూపెడతాంది ఈ డబ్బా కొన్నా అని హమ్
మా అమ్మ వాళ్ళు కూడా పంపిస్తారు మాకు ఈ సారి బట్టుకులాగా పంపిస్తారు వాళ్ళే హమ్ అంటే మేము పొద్దు తెలె ఉన్నాం
హమ్ ఇక పొత్తులు ఉంటే మీ అత్తమే చూసుకుంటది అనుకుం దన్ని
ఆ ఇవన్నీ వాళ్ళే చూసుకుంటారు ఎప్పుడైనా సరే అవసరం ఉన్నప్పుడు ఏమైనా కావాలం ఇగ పంపిస్తరు
అవునా
హమ్
మీ అత్తమ్మ మంచిగ చూసుకుంట్రండి మిమ్మల్ని
ఈ అత్తా గంతె ఇగ
హమ్
అత్తలు అంటే అది కామన్ ఇగ ఏమ
గోడవలు అయితనే ఉంటాయి కాలుస్తనే ఉం గంటనా
ఆ
ఇంకా అండి ఏం విశేషాలు ఏం చేశిన్రు నిన్న
ఏం లేదండి నిన్న అంగన్వాడికి వెళ్ళి ప్రోగ్రామ్ మేడం పెట్టింది అంటే పిల్లలకి బాలామృతం వస్తుంది సరే కదా దోశలు లెక్కయినా లేకుంటే ఇడ్లీ లెక్కయినా తినబెట్టాలి వాళ్ళు ఎట్ తింటే ఎట్లా తినాల ఉంటే అట్లా తినబెట్టాలె తినమిట్టకుండదు బరవు గిట్ల వర బరుగు వేరుగుత తినబడితేనే తినబెట్టకుండా బరుగు వేరు పెరు వేరే వాళ్ళకి పెట్టకూడదు పిల్లలక పెట్టాలి అనేది హే ఇట్లా కొంచెం మీటింగ్ అయింది అన్నట్టు ఫేన్స్కి
మీటింగ్ అయిందా
హ్మ్
మ్ హుమ్
ఇ సత్పి అంటే సత్పిండి దోశలు అంటే సత్పిండున్ను ఇంత గోధమ పిండి ఆ ఇంత కలివెపాకు ఇవన్నీ కలిపి దోశలోకి వేస్తే మస్తు వచ్చిందండి సాల్ట్ గిట్ల వేసం
మ్ సతిపిండి తింట్రండి మీ పిల్లలు
ఎ తినరండి దోషలు లెక్క చేసి పెడితే తింటరు.
దోషలు లెక్క ఎట్లా చేస్తారండి సత్తపిండిని
అంటే ఫస్ట్ గిన్నెలో పోసుకొని వాటర్ వట్రర్ మీద పోసి కలిపిండ్ కలిపి ఆ కొంచెం చక్కెర వేస్తాం కొంచెం నీళ్లు గీట్లా కలిపితే చ సప్ప ఉంటది కదా
హ్మ్
కొంచెంనీళ్ళ లెక్క ఎసి అవంటిని దోశ ఎట్టేసుకుంటడా ఇవి కూడా అట్లే చేసుకో చేయలె చేస్తే తింటారు ఇగా
హ్మ్ అంటే మన దోష పిండి లేక్కనె దోషలు వొయాలా చట్నీమన్నా ఏయాలా
లేద్ చెట్నీ లేకుండా అందులో మనం చెక్కరేసుకుంటాం కదా అది అవసరం లేదు ఇక విల్లు అట్టనే తింటారు ఇగ తీయగుంట ఉంటంది కాబట్టి
మ్ హ్ సద్దుపిండి ఒకసారి పెడితే మా బామకు విరోచనలు అయినాయండి
అవునా
ఆ
ఆహా
అట్లిగా పెట్టలే
ఆహా
హ్మ్ మీ పిల్లలు మంచినే తింటారా అండి అయితే
ఆ తింటారండి ఆ ఎక్కువ ఎక్కువ దోసలు చేస్తే తింటారు
హు హు
ఆ
అంటే కారం కూడా తింటరా అండి
కారం తినరండి దోసలు కొంచెం తీయగుంటాయి కావట్టి అవి తింటారు పిల్లలు
హు హు మా బాబు కూడా ఏందో ఒర్రిస్తా ఉంటాడు ఒర్రిస్ రా అంటరు తినడానికి చేసా
ఇవి ఓపెన్ చేయ్
ఆ ఏదన్నా చెయ్యాలన్న ఒక్కో మానంగా ఒక్క దగ్గర ఉండరండి పిల్లలు హుమ్మ్ మీ పిల్లలకు మాటలొస్తున్నయా అండి పిల్లలకు మాటలొస్తున్నయా అంటున్నా
ఆ వస్తూ వస్తున్నాయండి మా పెద్ద పాపకొస్తది చిన్న పాపకే వస్తలేవు మాటలు కొంచెం ఆ పెద్ద పాప మూడు సంవత్సరాలు కాబట్టి ఆమెకి వస్తున్నాయి చిన్న పాప సంవత్సరంన్నరనే
ఊహు మీది జాయింట్ అంటే ఉమ్మడి మీకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టమా చిన్న కుటుంబం అంటే ఇష్
లేదండి ఉమ్మడి కుటుంబం అంటే బాగా ఇష్ తో వైపు కలిసి మెలిసి ఉంటాం కాబట్టి మంచిగా అనిపిస్త అయితదట్ల ఈ ఒంటరిగా మనం నలుగురు వరికే ఆ నలుగురు వరికే ఉంటే మంచిగా అనిపియ్యదన్నట్టు ఫ్యామిలీ ఉంటే మంచిగా అనిపిస్తుది
అంటే గొడవలు కూడా బానే ఉంటాయి ఉమ్మడి
అది కామన్ అనుకోకవాలి ఇక
గొడవలు ఉంటయ్ హుమ్ గొడవలు ఉంటయ్ అన్ని ఉంటయ్
హు హు
నాక్కూడా ఉమ్మడి కుటుంబం అంటెనే ఇష్టమండి అందరు మంచిగ కలిసి ఉంటారు ఏదున్నా ఒకరికొకరు సాయం చేసుకుంటరు ఒకరొకరు మంచిగుంటరు ఆ ఏ కష్టం ఉన్న సుఖం ఉన్న నలుగురు ఉన్నరనే ధైర్యం ఉంటది ఎవరికైనా కూడా ఆ అదే చిన్న కుటుంబం అయితే ఏ రోజు ఏ ఆపద వచ్చినా ఎవరు మన దగ్గరికి చూడానికి చేయడానికి అందరితోటి కలిసి వచ్చినవని అంటే మనోడని వస్తావుంటారు ఎవరైనా కూడా అప్పుడు మంచిగా అనిపిస్తది
ఏం చేస్తారు ఆ
ఆ అండి
ఇప్పుడు మామిడికాయ సీజన్ కదండి తింటున్నార మామిడికాయలు బాగా
ఆ తింటున్నాను అండి మొన్న మార్కెట్ల తెచ్చుకున్న అని చెప్పిన కదా ఒక కిలో తెచ్చిన అయ్యేపోయినయి లేనెలెవ్ అవునా ఏ ఏ కాలంలో ఆ పండ్లు తినాలి కదా
తినే అరె అందిరివి అయినయి నీవె కాలె మా వాళ్ళు వ్యాప్స్ వచ్చినయరాలేదా అని వస్తే అడుగు అడుగుతున్న ఇక వచ్చి కూర్చున్నారండి అందరు
ఏంటి
అది ఫోన్ కాల్సు ఆమ్ ఫామ్ ఫిలప్
మాట్లాడద్దు దాని గురించి ఆ
వచ్చిడ కూర్చున్నా
అందరికి ఇప్పుడే వస్తుంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి కానీ ఆదని గురించి మాట్లాడొద్దాన్ని మనం
వాళ్ళు వాళ్ళు ఎంత మనసేపుఏం లేదండి ఇగ ఖాళీగ అందరం కూర్చొనిగా మా ఇంటిక్ కాడ ఒ గుడిసే ఉండే ఆ గుడిసే కింద ముచ్చట పెట్ కొంటుంటే అంట మే అందరం
చల్ల చల్లగా ఉన్నది కావచ్చు ఇక అందరికి
చల్లగున్నది అందరం కూర్చుంటామ్ పిల్లలు తల్లులు అందరం కూర్చుని ముచ్చట్లు పెడతాము ఇగ
హా పని మంచిగేగా
హ్మ్
ఊహు
ఏమిటికంటే సిటీగా ఆ తిన్నార్ తినలేదండి పొద్దుగాల పాలు తాగిర్రు బిస్కెట్ తిన్నారు సప్ ఇప్పుడేఉండే చిన్న పెద్ద ఆడతాం చిన్నగ పడుకున్నది ఇక ఏమీ కొంచెం సిటీ కాబట్టి ఫ్రీ ఉండదు మాక్ పల్లెటూరు కాబట్టి ఫ్రీగుంటది మన్
ఏం సిటీ అచసలు పిచ్చి లేస్తది ఎవడు ముక పొంగుడ చూడ్డానికి రాలే ఎక్కడన్నా కూడా
హు..
హు మీ దగ్గర కొంచెం సౌండ్ వత్తందండి పక్కకు రారాఅండి
అందరు దినవాడుతుంది
హు
అవూ హే యామి ఇంకాేమైనా ఫ్రెండ్స్ ఇట్లు ఉండాలండి మీ రూమ్ పక్క ఏమిటి